హలో హలో ఆఁ తిన్న.
ఏం చేత్తన్నావ్?
షెడ్ల గడ్డేసినా
ఆహా
అదొక్కసారేస్తే తొక్కుతాయని, కొంచెం కొంచెం, కొంచెం కొంచెం ఎత్తాన్న.
అవునులే తొక్కి ఆగం ఆగం చెత్తాయ్.
మ్
నే ఇప్పుడే అన్నం తింటాన.
ఏం కర్రి
టమాట చారు. చ్చ ఆ మా ఇంటి పక్కన అబ్బాయి వచ్చిండు.
ఎన్ని ఇయర్స్ ఆయనకి
ఆయనకా, నైన్టీన్ మంత్స్ ఆ ట్వెన్ ఉంతే. జూన్ ఒస్తే టూ ఇయర్స్. మీ సైడ్ లేరా చిన్నపిల్లలు
ఎవ్వరు లే ఒక మా అన్నయ్య కొడుకు ఒక్కడే ఉంటాడు ఇగ
ఈన్నే ఉంటాడ.
ఆ మా గల్లియే కదా మహేష్ అన్న
ఆహా అవును కద! మీ తమ్ముడికి మ్యారేజ్ అయ్యిందా?
ఏ తమ్మునికి?
మీ బాబాయి కొడుకు.
కాలే ఎందుకే?
ఆహా వాళ్ళు మాట్లాడరు కదా మీతోటి.
మ్హు
మరి మీ సిస్టర్ మాట్లాడతదా
ఆ ఒ ఇక్కడ కలుపుతో మాట్లాడుతది అంతే.
ఆ పెళ్లికి పోయినావా మరి నువ్వు?
పోలే పోయినయి దేవదా అన్న పోలే.
వీళ్లిద్దర్ పోలేదా?
మేం పోలె మా అమ్మవాళ్ళు పోయిర్రు.
మ్ ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటార మరి
ఎక్కువ మాటడ తక్కువ. వా ఇంటి వాళ్ ఇంమాల్ ఇంటికి మేము పోము. వా మా ఇంటికి వాళ్ళు రారు.
ఎందుకు
అప్పుడు, ఇంతకు ముందు మంచిగా ఉండే గానీ ఒకసారి ల్యాండ్ విషయంలో గొడవాయ అప్పటి నుంచి సరిగా మాట్లాడడు. మాట్లాడుకొము
మ్ మీ తమ్ముడు ఎ ఏం చేస్తున్నాడు మరి మీ బాబాయ్ పెదనాన్న బాబాయ్ కొడుకు?
యా ట్రాక్టర్ తోలుతుడు.
కలు దోలుడు అయిపోయిందిరా?
ఆ హలో
చదువైపోయింది ట్రాక్టర్ తోలుతున్న అంటున్నా
అంటే ఇంతగా ఏంది వాడు చింత చేసినడా చేయలేదా అని.
మీ చెల్లి వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తడు?
ఏ పార్కులు చేత్తారంట. నాక్ గాని ఏం తెలుసు నాకు వాళ్ల గురించి ఏం తెల్వదు.
అంటే గవర్నమెంట్ జాబా?
ప్రైవేట్ దె
మ్ అవును మీ ఇంటి సైడు చాకలోళ్ళ అమ్మాయి ఉన్నది చూడు ఒక అమ్మాయి
ఆఆ
అవ్ పెళ్లి ఏసిల్లటగా తీసుకొచ్చి
ఆవిడ వచ్చిందంటే ఈ వచ్చినా కాంచి గూడా అట్లే వాళ్ళ అమ్మమ్మ ఇంటికాన్నే ఉంటాంది
అవును అదే
అయితే మొన్నదీశ్ మొన్న ఈ సంబంధం ఒత్తే చేసిరంట ఇగ అక్కడ్నే ఇక ఇక్కడ ఇక్కడ చే ఇక్కడ జేయలే యాడే ఏశిరంట
అవునంట ఆన్నె వాళ్ళ అమ్మోళి కాడ చేసిరన్
ఊ ఇక్కడికొత్తే తెలుస్సదని ఇగ ఆడ్నే చేసిరంట
నాక్ మా అమ్మ చెప్పింది మొన్న
హూ
గుంజుకొచ్చిరు పెళ్ళి చేసిర్రు అని చెప్పింది
గుంజుకంటే గుంజుక రాలేగాని ఏమో ఆ పోరే ఒచ్చిందంట ఆ ఆప్ప ఆడ పని జయ్ అంటరంట ఇళ్లల్లో పని వో అంటరంట
ఆ పోర్ తక్వదిగాద్ దెలుసా
హ్మ్ అవసరం అమ్మ సక్కగా వాళ్ళ అమ్మ వాళ్ళు మంచి మ్యారేజ్ జేస్సే
కాదు ఫస్ట్ బొయింది పోయినంక ఒచ్చింది ఒచ్చి మళ్ళా బోయింది మళ్ళా బొయి మళ్ళ ఒచ్చి నన్ను ఇళ్లల పనికి పొమ్మంటార్రు అని చెప్పి అంటే సర్లే బిడ్డ ఉండు అని వాళ్ళ అమ్మన్నది
హూ
ఎంతైనా తల్లి ఉ ఎల్లగొడతదా
ఆ
ఉంచుకుంటే ఎవ్వరు లేంది చూసి బంగారం గింగారం తీసుకొని పైసలు తీసుకొని మళ్ళ వోయింది వాళ్ళ కాడికి
ఊహ్
పోయింది అయితే మళ్ళొచ్చి
ఊ ఇగొ త్తే ఇగ మళ్ళ పోనంటే ఇగ మళ్ళ వేరే మ్యాచ్ చూసేసిరంట ఇగ
మంచిగనే చేసిర్రు ఈరోజే
అట్లా పోయేటోళ్ళని ఎన్ రోల్లని కాపలా గాత్తరు
హూ ఇగ దెస్తే మళ్ళా వాళ్ళకి తెలిసిపోయేది
ఊ
అంతా ఆగమాగం అయ్యేది
ఆ వేస్ట్ పోరి అట్లా జేత్తదా మరి
అసల్ ఈ పోరగాలకి ఎందు మంచిగా చదువుకోమని పైసలు వెడతాన్ గిట్ట తయారైనారు
తే మన్స్ మంచి గ్రాండ్ గ చేసేది వాళ్ళమ్మ
ఊమ్ కొకామె గూడ జేత్తరంట గదా
ఉ ఆ అంట చేత్తరంట
మా అమ్మ తెలిసిన ఆయనే చెప్పిండంట వాళ్ళ క్యాస్ట్ ఆయనే అయితే మొన్న వాళ్ళ అమ్మొచ్చి
ఆ
మా అత్తమ్మన్ ఈసుకోనొచ్చింది
గట్టిగా మాట్లాడు
మా అత్తమ్మనీ తీసుకొనొచ్చింది
ఊ
అంటే మా రిలేటివ్స్ అన్మాట
ఏ ఊరు ఆమెది
ఇక్కన్నే ఈ ఊరామె వాళ్ళతో పనైపోతలేవ్
ఉహు
అయితే తీసుకోనెస్తే చెప్పింది మామ్మ
కట్ అయితాంది మంచిగా మాట్లాడు.
మామ్మ చెప్పింది తీసుకొని వస్తే అయితే డీటెయిల్స్ చెప్పమని అడిగితే డీటెయిల్స్ నేనేం అడగలేదు ఎందుకంటే వీళ్ళు చేస్తారో తె చేయ్రో తెలియదు తెలివని దానికి డీటెయిల్స్ అడితే ఎట్లుంటది.
హుమ్
నేను డీటెయిల్స్ ఏమి అడగలేదని మా అమ్మ అన్నది. అయితే ఏ ఊరని అడిగితే చెప్పినం మా అత్తమ్మోల్ల అక్కవాల్లూరట. అయితే నేను ఫోన్ జేసి అడుగుతలే మాక్కను అని అన్నది మా అత్తమ్మ.
ఊహు.
రెండు సంబంధాలు ఉన్నాయంట అయితే దూరం ఇయ్యను దగ్గరే ఇత్తం అని అన్నది వాళ్ళమ్మ.
ఉ
అయితే ఇగ దగ్గర మా అత్తమోల్ల బందువులు అయితే ఆయన వాళ్ళకే ఇత్తమని అని అన్నరు.
ఇక్కడ అంటే వాళ్ డాడీ లేడు కద ఇగ.
ఊ అవును మరి చేస్తేనే మంచిది. వాళ్ళు తమ్ముడు ఆటో తోల్తాండు వాడికి ఒక బరువు దిగినట్టు ఉంటది. వాల్తమ్ముడు ఆటో తోల్తాండు. వానికి కూడా ఒక బరువు దిగి దీగిపోయినట్టుంటది కదా.
అవును.
ఉమ్.
ఏ మా అత్తయ్య వాళ్ళ వాళ్ళ అక్కనే మంచిగుంటే బాగుండు అప్పుట్లో అట్ల చేసి ఆగం చేసుకొని.
ఇప్పుడు అందరి పేరు నయం పెళ్లి చేసుకుని
ఉమ్ ఎప్ ఎట్లా అయినా తెలుస్తది కదా ఆయనకి.
కానీ మళ్ళ పోకుండా ఉంటే చాలు మళ్ళా పోతే మాత్రం పరువుతీస్తది.
ఏమో మాక్సిమం పోదు పోతే మా అంటే ప్చ్ అక్కడ అంటే ఆడు పని చేపిస్తుండు కాబట్టి వచ్చింది మళ్ళా పోతే మళ్ళా ఏం తింటాడు ఇగ. వాడుకొండు ఒదిలేసిండు.
అదే వీళ్ళకు అర్ధం కావట్లే అసలు.
ఉమ్.
ఆ సైడు కుడా ఒక అమ్మాయి పొయ్యింది. తే జేసిల్లు
మంచిగ్ మాట్లాడు.
మా సైడ్ ఒక అమ్మాయి మళ్ళ పోయింది. అంటున్నారు.
ఎవరామే?
తెలుగొల్లెే కానీ ఒక అమ్మాయి పొయ్యింది, అప్పుడు నువ్ చెప్పలేదా? ఆమె ఏజ్ ఈమిది కూడా.
ఉమ్.
పొయ్ పోయింది. పొయింది మంచిగా పొయింది. ఉమ్ వార్డెన్ అంటా వాళ్ళ హాస్టల్ వార్డెనే అంట ఆయనని లవ్ చేసింది పెళ్లి చేసుకు ఉంది. ఇద్దరు పొరగాలు పుట్టిర్రు ఆయన యాక్సిడెంట్లో సచ్చిపోయిండు.
ఓహో గావదా గా విశ్యమా వాళ్ డాడీ ది వాచ్ షాపు.
ఉమ్ మళ్ళా వాలింటి పక్కనామె కూడా పోయింది.
అవ్నా.
ఆ ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి వాళ్ డాడీ పెళ్ళి చేసిండు.
హుమ్.
మాయి వాళ ఇంటి పక్కన్ అమ్మాయి పోయింది. మళ్ళ.
ఉహ్ హు
వన్ మంత్ అయితంది గని. తెలిసి వాళ్ళు ఏం పంచాయితీ ఏం చేయాలే, కాంప్రమైజ్ అయినట్టుంది.
ఉహు ఇగిప్పుడు ఏం జెత్తరు ఇగ అట్లా పోయినంక.
ఇద్దరూ మంచిగా ఆ గలీజ్ గలీజ్ ఉంటారు. ఎంత సైలెంట్ ఉంటదంటె, అంత సైలెంట్ ఉంటది. మాట్లా ఇంతనే మాట్లాడు కష్టం.
ఉమ్
ఇగ మన పేరెంట్స్ ఏమంట్రు. సూడు ఆ పిల్ల చూడ ఎంత సైలట్ ఉందో ఆమెన్ చూష్ నర్చుకోనేటోళ్ళు.
ఆఆ
ప్పుడు అంటారా.
క
ఈ ఇట్లనే అంటే వాళ్ళు, ఆ బజారులో మమ్మల్ని కొంచెం, టీజ్ చేసెటోల్లనమాట్ మీరు మొత్తం హాస్టల్స్ స్కో హాస్టలుండి చదువుతరెమో మీ తం గలీజ్గా తయారవుతారాని అన్నారు.
హాస్టల్ పోయే అట్లా చేస్తారు ఇంకా.
వాళ్ళందర హస్టల్ ఉన్నోళ్ళందరుూ, పోయ్యిర్రు. డేస్ చేసినళ్ళందరు మంచిగా పెళ్లి చేస్ కున్నారు. మావోళ్ళు మీవాన్నాం. ఇగ చూస్ చూసి ఆమ్ పోయినంకన్నం వాళ్లన్ చూసి నేర్చుకో, వాళ్లన్ చూసి నేర్చుకో అన్నారు గా. ఇప్పుడు నేర్స్కోవా మిం అన్నాం.
ఉమ్
పోరగల్ మీకు ఏం పన్లేదనీ మామ్మల్ని అంటార్.
హ
మరి అంతే కదా. ఎంద్ ఒకర్ని అన్నోద్దు ఎప్పుడైనా. సరే
గంతే మరి ఇగ వాళ్ళు ఏమనంటే, పెద్ద ఒకరు మంచిగుంటే ఇంకోర్నానంట్రు.
ఎందుకంటే, మా పెద్నాన్న కూడా అట్నే అనేది.
ఉమ్
ఎట్లా అంటే సింపుల్ మస్తు ఫీలయితారు.
ఇప్పుడ్ అవనే బోయిందిగా
ఉమ్
ఓకర్ననే ముందు మనమెట్లునాదనేది చూసుకోవాలి మరి. హలో హలో ఆ ఆహా అట్లానే ఉంట్రు మరి. ఉమ్ వాళ్లకు దేల్వదుగా మరట్లుంట్రని ఇప్పుడు ఎవరిని నమ్ముతారు ఎవరినమ్మడట్లేదు మరి. అందరు అట్లనే ఉంటారిప్పుడు. చిన్న చిన్న పోరగాలు గూడ్ అట్నే అలవాటైతరు. సరేలే మరిగా మరి పని చేసుకోవాలి నేను.